హలో ఆ వినిపిస్తుంది చెప్పండి
బన్నారండి
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నండి
ఏలా ఉంది ఇప్పుడే తినొచ్చిన మీరు తిన్నారా
ఆ మేము తిన్నామండి ఆ మీ ఊర్లో ఏం పండుగ బాగా చేస్తారంండి
మా ఊర్లో అన్ని బాగా చేస్తారు బట్ ముఖ్యంగా అంటే ఒకటి బాగా చేస్తారండి
ఏదండి అది ఆ పండగ అవునా అండి గౌరం పడుగ నాకు తెలుస అండి
ఓకే అండి అది ఒక ఊర్లో ఒక్కొ రకంగా చేస్తారు
ఓకే ఓకే అండి మీ ఊర్లో ఏ విధంగా చేస్తారు
మా ఊర్లో అంటే ఇప్పుడు అందరినీ పిల్లిచేేసి మం మొత్తం ఆడవాళ్ళలే అది పడుగ జరుపుకునేది
ఓకే ఓకే
అన్ని ఆడవాళ్ళని పెంచేసి తర్వాత చక్కర్తో చేసింటారు అనమాట బొమ్మలు
అవునవునండి చక్కర బొమ్మలు అంటారు చూడవాటిని
ఆ ఆ బొమ్మల్ని ప్లేట్ లో పెట్ పెట్టుకొని రైస్ లో పెట్టుకొని అందరు గుడికి బయలుదేరతారు దీపాలు అటించుకొని
అవునవునులేండి
అదే టోటల్ గా రెండు రోజులు అవుతుంది పండుగ ఒక రోజు పడుగ రెండు రోజులు ఆ రెండు రోజులు జరుపుతారు
కాదండి నార్మల్ గా గౌరవ పండుగదే గౌరవను కూర్చోబెట్టినప్పుడు మూడు
ఆ ఫస్ట్ రోజు కుర్చుబడత ారు బట్ సెకెండ్ రోజు హారత్లి ఇర్తాయి మూటో రోజు ఊరేగిస్తారు మొత్తం ఇంక
అవు నాట్లానా ఆ మా ఊళ్ళ అట్టే చేస్తారంండి మా ఊర్లో ని బాగానే చేస్తారు కౌరమ పండుగ అయితే మా ఊర్లో వచ్చేసి మంచిగా గ్రాండ్ గా చేసేదంటే ఉగాది బాగా చేస్తారండి
ఏం చేస్తారు అది ఆ రోజు స్పెషల్
ఆ రోజ అంటే ఉగాది రోజు నైట్ అట్లా రెండు గంటల అప్పుడు ఆ ఒకటి గుడి ఉందండి బయట ఊరు బయట అక్కడ పోయి పూజ చేసి అక్కడ దేవుడికి
ఆ
అక్కడ ఫుల్లు అప్పుడు పోయేటప్పుడు డ్రమ్స్ ఆ ఫూల్ పాటలు అవన్నీ పెట్టుకుని పోయి దేవిని పిలుచుకుని పోయి అక్కడ పోయి పూజ చేసి
అన్నదానాలు ఏమన్నా చేస్తారంండి
అవునవునండి అన్నదానము అంటే అట్లవేమి ఉండవండి కానీ ఇట్లా ఊరికే పూజ చేయడము మళ్ళా డ్రమ్స్ కొట్టుకుంటూ రావడము మధ్యలో మళ్ళ వచ్చినప్పుడు ఊరంతా తిరిగేసి వస్తామండి ఇప్పుడు దేవుంది ఒక విగ్రహం ఉంటు కాదు కదండి అది మోసుకొని పోయి మోసుకొని వస్తారుడి అవునవునండి ఊరు మొత్తం ఊరేగించి అట్లా పొద్దున్న ఒకగా పది గంటల కల్లా అయిపోయే విధంగా చేసి కొంచం చాలా గ్రాండ్ గా చేస్తారండి అట్లా పిండి వంటలు గాని బాగా చేస్తారు
అవునండి మీ ఊరు సైడు పిండి వంటలు
మా ఊరు సైడ్ పిండి వంటలు అంటే అంటే మా భాషలో చెప్తున్నాను కర్జికయలో అంటారు వాటిని అవి ఫేమస్ తర్వాత ఆ కర్జికయలు తర్వాత కర్దంటు అని ఒకటి ఉంటది అది ఫేమస్ మా ఊర్లో
అవునవునండి కరదంటో అది గాని తెలుస్ అండి
ఆ అదే మాఊర్లో స్పెషల్ ఇంకా చాలానే ఉన్నాయి బట్ మాకు స్పెషల్ అవి
అవున అవునులేండి
ఆ
మా ఊరు సైడ్ గాని అదేనండి కార్జికయలు ఫేమస్ అండి
ఆ మా ఊర్లో కూడా చేస్తారు బట్ పండగలకి మెయిన్ పండగ గుర్రం పంండగ జాతర ఆ టైమ్ లో ఒకటేది స్పెషల్
ఆ ఏం పండగ్ చేస్తారండి గౌరం.
హా మాక్సిమం గురం పండగే ఎందుకంటే. చుట్టాలు వస్తండ్రు తర్వాత ఆడవాళ్ళు వస్తారు కదా. వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళదు. ఆ ఎట్లైన కూడా చుట్టాలు వస్తే మాత్రం ఆ సందడే వేరే ఉంటుంది.
అవునండి ఊరంతా ఇంకా ఎట్లుంటదంటే. ఒక కలా మాదిరీ అనిపిస్తదండి ఊరు మొత్తం.
ఆ అది పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు వచ్చినా కూడా ఇంకా సందడిగా ఉంటది.
అవునవునండి అట్లా మీ అక్క వాళ్ళు చెల్లెల వాళ్ళ అట్లా వస్తుం.
ఆహా వాళ్ళు వస్తారు అక్క ఉన్నారు అక్క వాళ్ళు చె. లిల్లూ చాలామంది ఉన్నారు గౌరం పండక్కి అంటే కంపల్సరీ ఉం. టారూ మొత్తం ఎక్కడున్నా కూడా వస్తానే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్తో. సరదాగా గడుపుతాం మొత్తం.
అవును అవునులేండి చాలా బావుంటది అది అట్లా పండగ పూటల్లో అట్లా. మన బంధువులు రావడము మన.
వాళ్ళతో అట్లే వచ్చినప్పుడు వాళ్ళతో సరదగా తమాషాలు అలాగే వాళ్ళని. ట్రిప్ కో ఇలా మూవీస్కో నెక్స్ట్ రోజు పండుగ తర్వాత పిలుచుకుపోయి బాగా ఇదై తీసి వస్తుంది.
మీరూ అట్లా అంటే నార్మల్గా ఇప్పుడు బంధువులు వాళ్ళంతా వస్తారు కదండి అప్పుడు ఏమన్. న్నా ఆటలాడుకుణేటట్టు ఏమి చెయ్యరండి.
ఆ ఆటలు ఉంటాయండి అక్కడ అంటే చాలనే ఆడ్నామూ. అందులో కొన్నీ మామూలు ఇది ఆడుతంటారుగా ఖోఖో. తర్వాత వచ్చి ఆ ఖోఖో ఆడతారా అంటే చాలా మంది ఉంటే పొలంలో వెళ్తాం గదా మా.
అవునవునులేండి ఊరికేఓగా అదేమి గెలవాలే.
సందరీ సరదా కోసం ఆడతారు. ఆడతారు ఆటలు మా ఊర్లో ఆడెదైతే.
ఓ ఏ ఆట అంటే ఇష్టం అండి దాంట్లో.
నాకీ అంటే వాళ్ళతో ఆడేదట్టే లూడో గేమ్ ఆడతామండి.
అవునవునులెండి ఈ మధ్య లూడో అనేది.
తక్కువ అయిపోయింది అదీ కాకుండా ఇలా ఫ్యామిలీ ఫంక్షన్.
అదిగా అవునవునండి అట్లా కాదని దాంట్లో ఏం. స్ట్రెస్ స్ట్రెస్ అట్ల ఏమి ఉండంగదండి ఊరికే ఏమన్నా జస్ట్ వేళ్ళతో వెళ్లతో నొక్కు తాము ఊరికే గెలిత్తే గెలుత్తము లే కుంట లేదు అందులో కూడా మనం గెలుపుని చూసుకుంటాం కదండి.
గెలుపునిచూసం బట్ వేరే వాళ్ళతో ఆడుతాం కదా ఆ టై లో అది ఆ టైం ఎప్పుడు దాటినం
అవునవులేండి అ బాంటదండి లూడో గేమ్ కాని మేము చాలా సార్లు ఆడినము మేమె ఏక్కువ మా ఫ్రెండ్స్ తో వాళ్ళతో ఆడతాంటంలే.
ఊ
ఓ క్యారమ్స్ కూడా ఆడ
క్యారమ్స్ కూడా ఉందండి క్యారం బోర్డు
ఆ మీ దగ్గర బోర్డు ఉందండి క్యారం బోర్డు
ఆ బోర్డు ఉందండి ఇప్పుడు జాతర్లో ఆ పోతాం గదా దానికోసం పేరుజెప్పేసి ఒకటి తెచ్చి పెట్టుకున్నామా గప్పుడు ఫ ఇట్లా పండగలోచినప్పుడల్ల వచ్చినప్పుడల్లా ఓపెన్ చేసి ఆడటమే మొత్తం నైట్ మొత్తం ఆడుతుంటాం అది బోర్డు టైప్ బట్టి పడుతాదండి ఎనిమిది వందలు ఎనిమిది వందల పనే ఉంటదండి
ఆ మా దగ్గర కూడా ఒక క్యారం బోర్డ్ ఉందండి మేము ఎప్పుడంటే కరోనా సమయంలో అప్పుడు తీసుకున్నాము ఆ బోర్డు ఇప్పటి వరకు ఉంది కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరండి అందుకే ఆడట్లేదు నార్మల్గా అయితే మేము ఎక్కువ అడతంటిమీ చాలా ఇంట్రెస్ట్ ఆ గేమ్ ఆడటం అంటే
ఆ మీ ఊర్లో పండగ ఏది ఫేమస్ అండి
అంటే ఉగాది అని ఉగాది చాలా ఫేమస్ అండి అది వేర్స్ కొన్సు చేస్తుంటారండి
ఆ మా ఊర్లో కూడా ఉగాది అంటే
వాళ్ళు గానీ
మా ఊర్లో కూడా బాగా మా ఊర్లో కూడా ఉగాది ఒక ఐద ఆరు సంవత్సరాల నుంచి నుంచి బాగానే జరుపుతున్నారండి అంత ముందు ఉండేది బట్ అంత ఎక్కువ ఉండదు ఆ అంటే కమిటీ ఉంటారు కదా ఇప్పుడు సర్పంచే మొత్తము నడిపి ది బట్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి మొత్తం గ్రాండ్గా అక్కడికి పల్లెకిలో అమ్మవారిని తీసుకుని వెళ్ళేసి అక్కడ ఒక బన్నీ చెట్టు అని ఉంటుంది చెట్టు
అవున
ఇక్కడ వీళ్లు అవన్నీ చెప్తాన మొత్తం అంటే స ఆ పందగ ఎలా వచ్చింది ఇది ఎందు జరుపుకుంటాము అనే దాని గురించి మొత్తం ఆ మోత్త త్తం ఒక స్వామీజీ ఉన్నాడు స్వామీజీనే ఊరు మొత్తం తిరిగేసి ఆ ఎలా స్టార్ట్ అయింది ఆ ఎందు ఎందుకు బన్నీ చెట్టు తీసుకొని ఆకులు తీసుకొని అ ముసల వాళ్ళ చేతికి ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోనీ
అవునవుండి అది ఏంది అది అట్లా ఇస్తే డబ్బులు ఇస్తారు కదండి.
ఆ డబ్బులు ఇస్తారు బట్ అది ఒక సాంప్రదాయం అని చెప్పాడు
అవునవునండి అట్లా చేస్తే మంచిది జరుగుతదండీ
ఆ మంచి జరుగుతది తర్వాత దాని గురించి కూడా టేల్ గా చెప్పినాడు ఎవరీ ఇయర్ చెప్తానే ఉంటాడు అదే కథ అయినా కూడా బట్ వినడాని వే
అ కొంచెం ఏమైనా తెలుస అండి దాని గురించి ఇప్పుడు మనం అట్లా ఆకులు వాళ్ళకి ముసలి వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకేమైన్నా మంచిగా జరుగుతుందా లేకుండా వాళ్ళకి మంచిగా జరుగుతుంది
అంటే మనకి మంచి జరిగేదాని కోసమే అది ఇస్తార అనమాట ఇప్పుడు వాళ్ళ చేతిలోకి పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే వాళ్ వాళ్ళు మనల్ని ఆశర్వదిస్తారు అదే ఎందుకు తీసుకు ంటే అది ఆ పూర్వకాలంలో పండవులు ఉంటారు కదా యుద్దానికి వెళ్ేటప్పు వాళ్ళ ఆయుధాలను అడ దాచి పెట్టి వెళ్ళంటారు బళ్లి చెట్టు
ఓ అట్లా నా అవున అవునులేండి నేను మహాభారతంలో చూసానునండి పాండవు లు ఒక దగ్గర అందరి ఆయుధాలన్నిీ పెట్టేసి పోతారులేండి
ఆ అందు నుంచి ఆ దాన్నే బన్నీ చెట్టు ఉంటారు అందుకోసమే అది
ఆ
దాన్ని
అవు అను
ఎందుకు వాటిని తీసుకుని వెళ్ళసి ఆ ఇంకా చానానే చెప్పారు బట్ నాకు గుర్తుండేది
అవునండి బానే అన్నిీ పురాతన కాలం నాటి ఆ సమాచారం అంతా బానే తెల్సు కారండి నిమికి
తెలుసండి తెలుసండి బట్ మొత్తం తెలిదు ఎవ్రీ ఇయర్ చెప్తూనే ఉంటారు కదా ప్రతి సంవత్సరం పండగ వచ్చినప్పుడు ఎల్లా చెప్ండి మొత్తం వింటాండి స్టార్టింగ్ లో వెళ్తాం వాళ్ళతో పాటు విరేగింపు మళ్ళీ వచ్చినప్పుడు అదా ఇధ మొత్తం వినేసి ఇంటికి వెళిపోవడమే తీసుకొని అక్కడ వెళ్ళసి ఆశీర్వాదాలు తీసుకోవడం అమ్మమ్మ నాన్నమ్మ
అవునవునులేండి అది చాలా మంచి పద్ధతి అండి
దే ఊర్లో చేస్తారంటడి ఇలా ఏమున్నా
అవునవునండి మేము ఇట్లా మేము కూడా చేసినామండి చిన్నప్పుడు ఇట్లా ఆకులుకు ఇవన్నీ తీసుకొని వదినా వాళ్ళకి ఇచ్చి లేకుంటే నాన్నమ్మల్ ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర పో ఇస్తే వాళ్ళు అంగ ఇట్ ఎందోటి వాళ్ళు ఇచ్చేది
ఆ
అట్లాతా చేసేవారంండి నాకు అప్పుడు ఇదంతా తెలిదండి పాండవులు వళ్ళ ఇట్లా జరుగుతుంది ఆయుధళ్లు దాచిపెట్టినారు
మొత్తం కథ బాగానే చెప్తారండి వినడానికి బాగానే ఉంటుంది ఎందుకంటే మనము ఎప్పుడుూ సెల్ ఫోన్ లో అవే కాకుండా వాటిని కూడా
అవును మనం ఇవన్నీ నేర్చుకోవాలండి తెలుసుకోవాలి అలాంటప్పుడు మనకి పురాతన కాలంంలో ఈ ఆచారాల గురించి బాగా తెలుస్తుంది ఆ సరే అండి ఈ సమాచారం నాకు తెలియజేసినందుకు ధన్యవాదములు
ఆ మీకు కూడా ధన్యవాదాలండి మీకు కూడా చాలా విషయాలు చెప్పారు మాకు
థ్యాంక్ యూ సో మచ్ అండి
థ్యాంక్ యూ అండి ఓకే అండి